హలో
బాన్నరక్క
బాన్నాం మీరు బాన్నార
బాన్నాం ఏం చేస్తున్నారు
ఎస్తున్నారు ప్రస్తుతానికైతే ఏం చెయలో ఏం చెయాలో అని ఆలోచిస్తున్నం
ఉ
తిన్నారా ఇ మామ్మా
ఇంకా ఇంకా ఏం తినలేదు తినాల
మ్
చేయాలి ఇంకా వంట చేయలేదు చేసినాక తింటాం
అవునా
హ్మ్
అ
మీరేం చేసినారు
మేము ఏం చేసాం అంటే అన్నం పప్పు చేస్నామ్
ఉమ్
ఉమ్ మధ్యాహ్నం తిన్నాం ఎప్పుడేమి చేయాలో తెలీదు మా అక్క చేస్వానింది
ఆ
మ్ వెయిట్ చేసాను
అవునలే ఏం స్పెషల్ మల్లా ఈరోజు నైట్
ఏం చేస్తదో తెలీదు
ఏం ఐడియా లేకుండానే తినేస్తున్నారా
ఆ
మీ
ఏదో చేసుకోవాలి నైట్ ఒకటే కదా ఆ
ఏదైనా ముందే ప్లాన్ చేసుకోవాలి అప్పటికప్పుడు అయితదా
చేసుకోవాల
హ్మ్
మా అక్క వాళ్ళ తమ్ముడు వస్తే చేస్తాం
రాకపోతే తిన్రా ఇంగ అయితే
రాకపోతే మేము ఒకటి ఏదో ఒకటి తెచ్చుకొని తింటాం బయట
అవునలే
ఆ
ఊరికి బోలేదా
పోలేదు
పోరా
పోము ఇప్పుడే
ఇప్పుడే స్పెషల్ ఏం లేవని ఊర్లో
ఏమి లేవక్క వున్నెటివన్నీ అయిపోయినాయి
ఊహు
మా అత్త వాల్ల ఊర్లో పండగ జరిగిందా అక్కడికి వెళ్ళలేదు పిలిచారుగాని వెళ్ళలేదు
ఆ
మ్మ్
అదే ఎందుకు పోలేదు అంటున్నా
ఎందుకంటే ఇంకా పంపి పంపి ఇవ్వలేదు అందుకే వెళ్ళలేదు
అంటే మీ ఊరుళంటే మీకు నచ్చదా
మా అత్త వాళ్లు వంపిలే అందుకే పోలే
ఓకే ఓకే
ఉమ్మ్
కండిషన్స్ అప్లై చేసినడు
హ
అంతే అంతే ఉంటుంది ఫ్యామిలీ అన్నాక
హ
హ
అవును
ఏమి ఈరోజు పోలేదా బయటికి
పోలేదు ఇంకా రాలేదు మా అక్క వాళ్ళ తమ్ముడు
ఉ
ఆ
వస్తే పోతార
వస్తే పోతాం
ఉ పోయిస్తే బెటర్లట్లా
హ
అంతే కదా మీకు కొంచెం బౌండరీ గా ఉంటది
ఉ పోయి రాలే
ఉ
హ
మీ అమ్మ వాళ్ళు ఫోన్ చేయలేదా
చేయదక్క మార్నింగ్ చేసినారు అంతే ఇంకా చేయలే
మీ అమ్మ వాళ్లకి నువ్వు గుర్తు రావట్లేదేమో
గుర్తుస్తున్నాం కానీ మా నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు కదా
మీ అమ్మ కి ఫోన్లేదా
లే ఉంది కాని బ్యాలెన్స్ అయిపోయింది
నువ్వు వేయచ్చు కదా
వేసాం కానీ మేము మా దగ్గర అమౌంట్ లేదు అక్క ఇంకా తెచ్చుకోవాలే
ఓకే
ఆ
అదిస్తే మనం ఎమర్జెన్సీకి ఉంటది మాట్లాడానికీ
అవును వేయాలి
మీ చెల్లి వచ్చిందటనా ఇంటికి
లేదాక్క హాస్టల్లో ఉంది
ఆహ అంటే మీ చెల్ల దగ్గర పోరా ఎప్పుడు
మా ఊరికి ఎళ్ళాక వెళ్తాం
ఉహ
ఉ
మీ తమ్ముడు వాడు కూడా హాస్టలోనే ఉన్నాడు మ్మ్
అవును
మీ రమ్మ మీ అమ్మ వాళ్ళనే
మ్
మి అమ్మ వాళ్ళని పోయి రమ్మను వాళ్ళ దగ్గర కూడా అప్పుడప్పుడు
ఆ రేపు పోతారు పోతారు నిన్న సండే కదా వెళ్ళింటారు
వెళ్తే అప్పుడప్పుడు వాళ్ళకి కూడా కొంచెం బాగుంటది
మ్ అందుకే వెళ్ళింటారు నిన్న సండే కదా
అవున మీ ఊరి దగ్గరేనా వాళ్ళు కూడా
ఆ మా ఊరు దగ్గర్నే
మ్ మ్ అయితే బెటర్లే
మ్
మీ అత్త వాళ్ళు ఫోన్ చేయలేదా
కాల్ చేస్తుండే కట్ చేస్తున్నారక్క
మ్ హు వాళ్ళేం బిజిగున్నారో
ఏం బిజీగా ఉన్నారో ఏమో ఖాళీగా ఉంటారు కానీ కట్ చేస్తారు ఆయిన
మ్ హు ఏమాట్ల మీ కాలంటే ఆన్సర్ చేయర
నా కాలంటే ఆన్సర్ చేసేది కాదు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లోడు ఉన్నాడు
మ్
వానికి ఫోన్ అంటే చానా ఇష్టం
అవునవునులే
ఎవరి ఫోన్ వచ్చినా కర్ చేసి పాడేస్తాడు
మ్ హు
మ్
మంచి అప్క్షనేే
మ్ అందుకే ఇగ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక మొబైల్ వాళ్ళు చూసుకొని చేస్తారు
అవునవునులే
మ్
అయినా ఇప్పుడు అంత ఇంపార్టెంట్ ఎం లేదు కదా అందుకే చేసిండరులే
మ్ అందుకే చేయలే
మళ్ళీ మళ్ళీ అయినా చేస్తారులే చూసుకుంటే
మ్ చేస్తారు ఎప్పుడన్న చేస్తారు లేకపోతే రేపు మార్నింగ్ అన్న చేస్తారు
ఆ
మ్
చేయక పోయినా మీరే చేయండి
మ్ చేస్తాం రేపు మార్నింగ్ చేస్తాం మ్
మీరు చేసి మాట్లాడిన కూడా ఏమి అవ్వదు కదా
ఏమవ్వదు ఏమవుతదిమాట మా త వళ్ళతో మాట్లాడేకి కూడా ఇవ్వను మ్
అందుకే మీరే మాట్లాడండి అని చెప్తుంది
మ్
ఎవరోఒరు తగ్గల
మ్
మీ పిన్ని వాళ్ళు చేయలేదా
మా పిన్ని వాళ్ళు ఎప్పుడు చేయరక్క నాకి నేను చేస్తే మాట్లాడుతారు
ఆహా
ఆ వాళ్ళు నాకు అదే ఇస్తారు వాళ్ళ నాకైతే చేస్తారు నాకు చెయ్యరు
అవునులేే
ఉ
ఉహు నువ్వే చెయ్యి అంటగా
అందుకే నేను చెప్తే నే నేను చేస్తే మాట్లాడతారు వాళ్ళు ఏం చేయరు అంటున్నా
ఆ
ఉ
మళ ఫంక్షన్ పోవట్లేదా మీరి ఇంటికి
ఫంక్షన్ కా వెళ్తాం
రెండు రోజులు ముందే పో ఆ
రెండు రోజుల ముందే లేవని కి పంపియలి కదా అక్క
పంపిస్తారు నిన్ను పంపయకుండా నిన్ను ఆపేవాళ్ళు ఎవరు ఉన్నారు
ఏమో చూసుకుని పోతా
పోత కొన్ని రోజులు నీకు కొంచెం ఫ్రీగా ఉంటది
అక్కడికి వెళ్తే నా
అక్కడికి వెళ్తా అని కాద అందరు ఉంటారు అని
ఎవరు ఉండరు
ఉ
ఉ అందరూ చూసిన మొహాలే అంతా చూసినా మొహాలే కదా స్పెషల్ ఏమన్నా ఉంటాదా ఉమ్ మా అన్న కూడా మా మా అన్న కూడా స్పెషల్ గా వస్తాడు అంతే
ఉ
ఉ
ఏమ ఇది మా రోజుకి ఇది
మా అన్న వచ్చిన రోజు వద్దం
ఓకే ఓకే ఎంతైనా మీరు మీరు ఒకటి కద
ఉమ్ మేం మేం ఒకటే రా ఆ
అంతే అంతేలే మీరు మీరు ఒకటి కాబట్టి ఎప్పుడు పోయినా ఏం ప్రాబ్లం లేదు
ఆ ఫంక్షన్ వాళ్లు బాగా చేస్తే చాలు
ఆ
ఆ
ఏమి చూడని నీ కెరియర్ నిక్
మా వదినకి మరద మా వదినకి బాబును బాబను పుడితే
ఉ
ఉమ్ బాగుంటది
ఎవరు పుడతారో ఎరు డిసైడ్ చేయలేరులే
ఉమ్ బాబా పుడితే మేమే చేసుకుంటాం
ఊ
నేనే ఏసుకుంటా ఉ ఆ
ఏ తిన కా న్
హూ ఇంకేమక్క తిన్లేదా ఇంక
ఇంక లేదు
మీ సిస్టర్స్ కాల్ జేయలేదా?
ఉ చేసినారు రాత్రి చేసినారు మాట్లాడ
అవునా
ఉ ఇప్పుడు చేయలేదు నిన్న రాత్రి చేస్తే చేస్ తెర
అవున
ఆ
ఉ
నిన్ను చూసారు వాళ్ళీని ఇంకా చేస్తారు అట్లే నైట్
ఉ హాస్టల్లో ఉంటరా?
ఉ
ఉ మీ తమ్ముడు చేయలేదా?
చేయలేదు
ఉ
ఎవ్వరు చేయలేదు ఇప్పుడు
ఉ
నేన్ నెన్ చేస్నా
అవున్లె మీ నాన్న మీ అమ్మ
వాల్ మాట్లానర్ నేననే మాట్లానర్
ఉ
చూసం కొంచెం తెలుస్కొని చేస్త
చేయండి
ఆ ఈ రోజు నైట్కి చేస్తే ఒకసారి మాట్లాడల
ఊ
చేస్తారు లే ఈ రోజు నైటు లేదంటే కొంతసేపు అయినాక చూస్త.
చేయండి జేయండి మాట్లాడలి కదా మీ అమ్మవాళ్తో ఉ
సరే